హలో
హలో ఆ చెప్పండి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి ఇ ఏం చేస్తున్నారు
ఏదేదన్నన్ని పడుకోన్నాను మీరు
ఏం చేయదండి ఆలో ఇస్తాన్నాను
గేమనే
ఏ అంటే ఆలోచిస్తాను స మళ్ల యాడికి పోదాము ఎక్కడ ప్లాన్ చేసుకున్నాము అనేసి
అవునా బ్లూ ల్యాండ్ కి వెళ్ళారా వాటర్ ఫాల్స్
ఆ ఆ అంటే ఆ ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాను. బ్లూల్యాండ్ కానీ అప్పుడు త్తా ఇవంత లేవండి ఎక్కువ అది అది ఏమంతారు
అదే గేమింగ్కా
ఆ అదే దాన్ని ఏమో అంటారు. ఆ రైడ్స్ అంత అంతగా లేదు. ఒక టూ ఆర్ త్రీ ఉంది. ఇప్పుడు షాన ఎక్కువ పెట్టారంట కదా
ఆ అవునండి వేవ్ డ్య వేవ్ ఆహ్ వేసున్నాయి.
అది అక్ ఎన్ ఆ అదంతా చూసాను. కానీ ఒక రైడ్ కెయితే ఎలాను పైన నుంచి కింద వరకు. కుమ్మో. నాకైతే గుండెలు చేతిలో ఆ గుండెలు చేతిలో పెట్టుకొని వచ్చిన అండి. అద్ దే ఒకటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంన్నది అంట కదా
అవును అవే అలాంటివే ఆర్ ఉన్నాయి రకరకాలుగా ముగ్గురు పోయేవి, ఇద్దరు పోయేవి మళ్ ఏ బోర్లా పడుకొని జారే నేన్ ఏల్లనండి పోయిన వారము. బాగా ఏం
బాగుందా. అవునా ఎంత ఎంత టికెట్
సికెట్ ఏయి ఎయిట్ హండ్రెడ్ ఎంట్రెన్స్
ఏంటి పర్ పర్సన్ కి
ఉహ్ ఇందక్ ముందు సిక్స్ హండ్రెడే ఉండింది. ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా
లేదు ఇంతకు ముందు త్రీ హండ్రెడ్ ఉండిందండి మేము పోయినప్పుడు. అం
లేదే ద అది ఓపెన్ చేసిన స్టార్టింగ్ అంతే ఉనింది. ఏమో అప్పుడు రైడ్స్ ఏమనా తక్కువనలా అంత పెట్టారేమో
మేము ఇక్కడ కాదు పోయింది. మేము చానా లాంగ్ ఆ సైడు నగిలి దాటుకొని. ఆ అక్కడ పోయినము అప్పుడు త్రీ హండ్రెడ్ ఏ వునింది ఆ కిడ్స్ కొచ్చి ఆ వన్ పిప్పి ఏమో ఉనింది హాఫ్ ఉనింది వాళ్ళకి అప్పుడు మేము వెళ్ళినప్పుడు అంత రైడ్స్ ఏం లేదు రైైని డాన్స్ ఉనింది ఏదో ఒకే ఒక రైడ్ ఏ ఉనింది చిన్నదొకటి అదే ఆ పెద్దది చిన్నదొచ్చి ఇట్టా సర్ కిల్లాగా వస్తుంది కదా లోపలే అదొకటునింది పైనిం చి ఒకటి ఆ రైడ్ ఉంది అంతే అండి అందుకే తక్కువ తీసుకున్నారేమో ఇప్పుడెక్కువ ఉంది అంటాన్నారు
అవును ఇప్పుడు ఎనిమిదొందలు రైడ్స్ ఎక్ ఫోన్నాయండి
ఆ చూడాలండి వెళ్ళాలి అలానే ఎగ్జిమిషన్కి వెళ్ళాలి ఎక్కడన్నా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి సమ్మర్ గదా మా పిల్లోల్లని తీసుకొని వెేకేషన్ కేర్న
వెళ్ళండి చాలా బావుంది ఇప్పుడైతే
అదే ఎల్లాలి అంటే వెదర్ కొంచం చేంజ్ అయింది అందు చలేస్తుందని చూస్తా ఉన్నాను నిన్న నించి కొంచెం చల్లగా ఉంది వర్షం పడుతా ఉంది మా సైడు మీకు
మాకు ఈ రోజు ఫుల్లు వర్షం పడిందండి మీక్ బడిందా
ఆహా మాకు వర్షం ఏం పడలేదండి ఒక టెన్ మినిట్స్ ఏమో ఊరికే అలా చినుకులు పడింది
ఆ
ఇప్పుడు గాలొస్తావుంది నైట్ పడచ్చేమో కొంచెం చేంజ్ ఐతాంది వెదర్ కూడా
చాలా బావుంది ఎంచేపు వన్ అవర్ వర్షం పడింది గాని వేడి
ఆ అ అదే నా హీట్ అంతా లేపేసుకుంటుంది మొదటి సారి ఉమ్మా విస్టా ఉంటది కదా. హలో తిన్నారా నిద్రపోతున్నారా?
లేదు లేదు లేదు తిన్నాము ఈ పడుకో ఉన్నాం ఇంకా నిద్రపోల. ఆడ వో ఇక్కడైతే వన్ అవర్ పడింది.
వన్ అవర్ ఆ జోర్గాబడింద?
ఆ
జోరుగాబడింద పెద్ద వర్షమ?
వన్ అవర్ పడింది. ఉరుములయితే భయంకరంగా వ చానై మేము ఆ టైం చూసే బయటకి వెళ్ళినాము
ఆ కొంచెం ఉహ్ నెక్స్ట్ శాటర్డే అవున్
అంటే మధ్యాహ్నము ఒక వన్ అవర్ పడింది. అప్పుడు అప్ ఇప్పుడు అంతగా కొన్ని చోట్ల పల్లా మళ్ళీ టూ అవర్స్ తర్వాత ఇంకా ఫోర్స్ గా పడింది వర్షం
ఆహా లేదు మాకు ఆర్కే అలా పది నిమిషాలు సేప్ చినుకులు పడింది అంతే చందమామ కూడా బాగా కనిపిస్తుంది చుక్కలు కూడా ఉన్నాయి. ఏం మబ్బు ఏం బూడు వేసుకోల
నా బా వడింది భయంకరంగా బా తడిసం కూడా
ఉహ్ అదే మీరంత్
చాలా రోజులు పడింది కదండి ఈ వేడి కే సరలే కొంచెం కొంచెం సేప్ తడద్దామని బ తడిసిన
అంటే మాకు వర్షం పడకపోయినా కూడా గాలి చల్లగా వస్తుంది, ప్లస్ అనేది వేడనేది లేదు మాకు
మాకు వేడి
ఆ మీకు బాగా వేడంతా పైకి లేపేసి ఉంటుంది. ఉమ్మలు ఇస్తా ఉంటుంది.
హమ్
వేడెంత పైకి లేపి ఉంటుంది. అంటే వేడి ఉంటుంది కదా భూమి ఎక్కువ తడవకుంట ఉంటాం కాబట్ హీట్ అంత పైకు చేసింది మాకొచ్చి గాలిలోనే హీట్ అంత వెళ్ పోయింది గాలి చల్లగా వస్తాంది కాబట్టి ట్టి మాకా అ
పోనీలేండి లక్కీ మీరాయి ఈ వేడికి కైతే అస్సలు అవ్వట్లేదు ఇంకరంగా ఉంది బయటికి పోలేము ఇంట్లో ఉండలేం ఏసీ ఉండే వాళ్ళకి తప్ప ఆ
అండి ఏసి కూడా వేడే
అ అంటె అక్కడ కొంచెం చల్లగా ఉంటది వీటితో పోల్చుకుంటే అది బెటరు
అంటే బాడీ హీట్ అయిపోతుంది డిీహైడ్రేషన్ ఏసీలో ఉంది ఎక్కువ నాచురల్ చలాగాచ్చ కాగాల బం
ఇంట అసలు రావట్లేదు గాలి
మీరు సిటీ టీలు ఏమన్నా ఉంటారేమో మేము రాదు మేము వచ్చి పల్లెటూరు లో ఉంటాము
ఆహా
చల్లగా ఉంటుంది ఎక్కువ మాకు కనం చెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది
ఆహా
ఆ మాకేం చల్లా ఉంటుందండి సైడ్ ఉంటాం ఏ చెప్ప మాకు ఈ సైడ్ చల్లగా ఉంటుంది సాయంత్రం పూట మధ్యాహ్నం తట్టుకోలేం
ఆహా మ ధ్యానమా
మధ్యాహ్నము ఎక్ కూసెగొస్తుంది అంటే మాది వోచేసి షీట్స్ రేకులా అందుకు వేడి ఉమ్మగిస్తుంది మధ్యానం
మాకు ఎట్లా అంటే మొ పొద్దున్న మధ్యాహ్నం ఉన్న ఎండంత ఒకేసారి సాయంత్రానికి కే
ఆ
ఒకేసారి సాయంత్రానికి అంతా వచ్చేస్తుంది వేడి
మీకా
మ్మ్ ఆపొద్ దున్న మధ్యాహ్నం ఎండా ఒ కేేసరి కలిపి వచ్చేస్తుంది వేడి దెబ్బకీ నిద్దర ఉండదు అబ్బా చెమట్లు ఎందుకు చెప్తారు
అప్పుడు మీరు కూలరుందా
ఆ కూలరు ఉందండి డి
ఆ కూలర్ కి బాగా అది వాటర్ వేసేసి కొంచెం కూలింగ్ లో పెట్టి ఆ డోర్ ఉంది కదా
ఆ
అడ పెట్టినరానుకో అప్పుడు మీకు చల్లగా వస్తుంది గాలి అనేది ఎందుకంటే సెగ బయటకి వెళ్ళిపోయి మీకు చల్లగా వస్తుంది గాలి కొంతమంది ఏం చేస్తారు టౌన్ లోపల పెట్ టారు లోపలే అప్పుడు అది జిట్టన్ తరియుర్కుపో అందుకే గాలి కూడా వేడిగా వస్తుంది మీరు అలా ట్రై చెయండి ఒకసారి డోర్ తీసెస్ అంటే మీకు భయమా తలుపు తెర్ చేసి పడుకుంటే
అర్థం కాలేదండి
అంటే మీకు
అంటే చప్ చెప్పలేం కదండి ఈ ఎండాకాలమే వస్తారంట భయమే కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులకి అవ్వక
అవును అదేమో కరెక్టే కానీ మేమయితే మా ఇంట్లో వచ్చి ఆ ఏ సీ లేనప్పుడు కూలర్ ఉన్నింది కూలర్ ఫుల్లుగా వాటర్ పట్టేసి డోర్ మీద వేస్తాము అది చల్లగా వస్ స్తుంది బయట గాలితో ఫీ సాల్ వస్తుంది కాబట్టి ఏ సీ పట్టుకొచ్చిండు ఉంటుంది అప్పుడు ఒకసారి ట్రైల్ చేయండి ఆఫ్టర్నూన్ అలా కూడా పెట్ కుంటే చల్లగా వస్ మ్మ్ మ్మ్
ఇంగ మీరు చెప్పారు కదా ట్రై చేస్తా
ఆ మీరు డోర్స్ యేసేసీ కూలర్ పెడితే మీకు ఒళ్లంత జుమ్ ట్టుగ అయిపోతుంది ఆయిల్ ఆయిల్ గా ఉన్ మనకి బాడీ అంతా జిడ్డు జిడ్డు గా ఉంటుంది అండి ఆయిల్ అంతా ఉంటుంది గాలి
ఆహా
ఆ మీకు అలా అనిపీలేద ఎప్పుడు
ఫుల్లు ఉంది వేడిగానే ఉంది మైం తరంగా
వేడి వేర అండి అది కాాల వచ్చి కొంచం ము జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనకి ఆయిలీ ఆయిలిగా ఉంటుంది
ఆహా
అంటే ఖచ్చిత అతుది
అంటే కూలర్ గాలియా వెనకాల
వేనా కాల గ కూలర్ గాలిని మనం డోర్ వేస్త వచ్చేసి వాడితే అది కచ కచని ఉంటుంది ఎందుకు రబ్బా అన్నట్టుంటుంది
అవునవును ఆ గాలి అంతే కదా
ఆ ఆగాది ఆగా అది అంటే డోర్ వే కోలుబెడితే అక్తుంటుంది డోర్ తీసేసి పెట్టాను
మేమ్ డోర్ తీయేసే పెడతామే
ఆ డోర్గా దండి మెయిన్ డోరు తలు
మెయిన్ డోర అండి ఇన్నైయితే భయపడు ఇప్పుడు అంతా తీయేసే పడుకోన్నా ఏం చేసేది గాలికి తట్టుకోలేక
అయితే బానే వ
చెప్పారు గదా ఈ సా చూ తానో తలుపు ముందర బె ట్టేసి కూలరు ట్రై చేస్తామండి
సరే అండి అయితే ఆ
ఆ స